వాణి ఎలా ఉన్నావు. ఏం చేస్తున్నావ్. ఏం చేస్తున్నారు. తిన్నారా.
లేదు ఇపుడు తినాలి.
ఉ హు
చెప్పండి
ఏం చేస్తున్నారు.
ఎన్ని సార్లు అడుగుతారు. నేన్ ఏం చేయట్లా.
హలో చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి కూర్చున్నాను. లేదిప్పుడు తినాలి
ఏం కూర
టమాటా వంకాయ్ వంకాయనా ఉమ్ చెప్పండి
మీకేం ఇష్టం ఫ్రూట్స్ లో
మాగా అరటికాయ, యాపిల్, దానిమ్మ అ అయ్యే ఇష్టమా ఉమ్ మీకు
నాకు డ్రాగన్ ఫ్రూట్స్, ప్రోమోగ్రానేట్
ఇంకేమి ఇష్టం, అన్ని ఇష్టమే ఉహు
ఆ తింట డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా.
జిగిరి అంటే,
అదో ఫ్రూటు
ఉహు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యట్ల. లేదు తినాలి మాది వంకాయ టమాటా
ఆహా మాది బెంగాల్ దుంప టమాట.
ఉమ్ ఏంటింకా విశేషాలు ఇంకేం లేదు
ఆ చెప్పండి ఏం చేయట్లేదు అని తినడానికి ఎళ్తన్న అ
ఏం కూర ఉంటారు
టమాటా వండా
ఆహ
ఆ అయిపోయిందండి అయి అన్నం తిందామని వెళ్తన్నాన్నేను తిన్నారా
లేదు తినాలి ఇంకా
ఏం కూరండి మీది
మాది టమాటాను వంకాయ్
ఆహా ఏంటి ఇంక విశేషాలు మా అమ్మోళ్ళ ఊరు వెళ్ళరా
మళ్ళీ ఎళ్ళాలి
ఊహూ అదేలేండి. కాలేజీలకి ఆ సెలవులు ఐపోయిన్నియా
ఇలా ఒకసారి అయిపోయినప్పుడు వెళ్ళి వచ్చేయాలి అమ్మమ్మాళ్ళింటికి
అదే లెండి ఇంకేంటండి విశేషాలు
మీరు మీరే చెప్పాలి
ఊహూ ఏ అమ్మ మీ చెల్లెలు ఎంతమంది అండి మీరు
ఇద్దరు
అదెవరు
నేను మాచెల్లె
ఆ మీ చెల్లి ఎన్నో క్లాసు
మా చెల్లి ఇప్పుడు ఎయిత్
ఆహా
హ్మ్ మీ చెల్లి ఆ తమ్ముడు ఏం చదువుతున్నాడు.
వాడు ఐదో తరగతి
మీయమ్మ ఏం చేస్తారు
నేను ఇంట్లో ఉంటా ఇంట్లో పని చేసుకుంటా ఉంటా
మీ తండ్రి ఏం చేస్తారు.
గుమాస్తా సరిసాట్లు
ఉం వస్తున్నారు ఇంక ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో
మేం నలుగురం
ఉ ఎవరెవరు వాళ్ళు
మా నాన్న, మా అమ్మ, నేను, మా తమ్ముడు.
హు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు. వాడు ఆడుకొని తిరుగుతాడు హు హు మీరేమైనా సినిమాకి వెళ్త ఆరా ఎప్పుడైనా ఖాళి ఉన్నప్పుడు ఆ హ ఎక్కడికి వెళ్ళం ఇంట్లో హు పార్క్ ఈ ఎక్కడి పార్క్ లో ఏమేమి చూస్తారు.
జారిబండ, వాటర్ ఫాల్, బోటింగ్, అన్ని ఉయ్యాల
ఆ అంత ఎంజాయ్ చేసాస్తారా హ చేసాస్తాము. ఇంకా ఎక్కడికి వెళ్తారు. మేము ఊరికి, పార్కుకి ఇంకంతే ఆహా
ఇంకా యాడికి తిరగం
అదలే
ఊ ఎంతండి ఇంత
అ బయోటిక్ ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతున్నా
ఆ వెళ్తాం అప్పుడప్పుడు బజార్కి వెళ్ళొస్తాం.
ఉబజార్లో ఏం కొనుక్కోవడానికి వెళ్తారు. ఎమన్నా సరుకులు తేవడానికి వెళతాం. హు హు కూరగాయలు బయట తెచ్చుకుంటారా ఆ అవును అండి బయట తెచ్చుకుంటాము హు హు సామాన్లు అన్ని బయట తెచ్చ ఉంటారా మార్కెట్
మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటాం.
మేం గూడా బయటకి వెళ్లే తెచ్చుకుంటాం
ఆహా అదేలేండి ఇంకేంటండి విశేషాలు ఏం చేస్తున్నారు.
లేదు ఇంట్లోనే వున్నా కాదు మీరేం చేస్తున్నారు. ఏం లేదు సినిమా ఏం సినిమాలంటే ఇష్టం మీరు సినిమాకి వెళ్తారంటారుగా.
అ మే సినిమాకి వెళ్లం టీవీలా చూస్తాం
హ ఏ ఏం సినిమాలు చూస్తారు
మేము బిజిలు చూస్తం దయ్యలా సినిమాలు చూస్తాం ఇంకా మా అన్నయ్య అన్నీ చూస్తాం
ఆహ హరర్ మూవీ కూడా చూస్తారా. రాత్రి పూట చూస్తారా పగలు చూస్తారా
ఎక్కువగా అది పగలు పూటే వచ్చిద్ది
రాత్రిపూట చూడకండి భయపడి చేస్తారు అసలకే దయ్యాలా సినిమాలు అంటే ఇష్టం అంటున్నారు. హలో రాత్రిపూట కూడా చూస్తారా రాయల సినిమాలు అంటున్నా ను రాత్రి పూట చూడను పగలే చూస్ అ
అవునా రాత్రి పూట అవును
డి ఆ ఏం చేస్తున్నారు ఆ ఏం ఏం చెయ్యట్లేదండి
హా
మీరేం చేస్తున్నారు ఏ ఏ సినిమాలు చూస్తారు మీరు ఇంకా దయ్యాల సినిమాలు ఒక్కటేనా మ్మ్ ఏం లేదు మీరు స్వీట్, హాట్ ఏమేం తింటారు? మ్మ్ హు అంటే కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి కదా అవేం లేవా మీకు? మ్మ్ హు అన్ని తింటారా ‌మ్మ్ నేనా స్వీట్స్ లో పాల్కోవ్వ, మైసూరు పాకు అవి తింటా. మీరు?
నేను కలాఖన్ని ఎక్కువ తింటా
అవును కలాఖాని బానే ఉంటది అది పావుతో చేస్తారు కదా? ఇంకేం చేస్తున్నారు?
ఇంకేం చేయట్లా.
మీరేం తింటారు స్వీట్సు? మ్మ్ స్వీట్స్ తయారు చేస్తారా ఇంట్లోనే లేకపోతే బయట తెచ్చుకుంటారా? మ్మ్ హు బయట నుండే తెచ్చుకుంటారా!
మ్మ్ ఆ తెచ్చుకుంటాం.
ఫ్రూట్స్ కూడా బై టుండేనా మీక ఏమన్న పొలాలు ఏమన్నా ఉన్నాయా?
ఫ్రూట్స్ బయటే బా మేము సిటీ కదా ఎలా తెచ్చుకుంటాం.
మీరు? మేం పొలాల నుండి పండించుకోము, మేము బయటి నుండే తెస్తాం. తాగుతం ఆ కేక్స్ ఇష్టమే, మీకు? చాక్లెట్ కేక్ ఇష్టం లేదు వెనీలా అంటే ఇష్టం నాకు. నేను అది చాక్లెట్ కేకులు తినను, వెనీలా అయితే తింటా. ఆ అవును.
అహా
మీకు ఏ లేదు మీరే చెప్పాలి మీకు కేక్ లు అంటే ఇష్టమా ఏం కేక్ అంటే ఇష్టం మీకు ఊహ్మ్ చాక్లెట్ లో కూడ టైప్ ఉంటాయా దాంట్లో మీరు అది ఇప్పుడు ఏదో చెప్పారు కునాఫని హు హు ఇ ఇంకా మ్ చాక్లెట్లు ఎక్కువ తింటారా
ఆ తింటాం
ఏం చబ్బిడ్లి తింటారు మేము చెప్పలేము అన్నీ తింటాం
ఏముంటాయి
డైరీ మిల్క్ స్ట్రాబెరీ అవేం తినరా
ఉ హేష్మి హస్థి ఏ